మేడం. ఏ ఏ ఏ టాపిక్ గురించి మాట్లాడ్తవ్
హలో
హలో!
ఏం చేస్తున్నావ్
నేను క్లాస్కెళ్తే వచ్చాను ఇప్పుడే ఇంకా
ఆ
ఇ ఏ ఈ ఈ ఏ ఈ ఈ ఏ టాపిక్ గురించి మా దాం.
ఏదైనా పర్వాలేదు. ఈ ఏంటి వేళ ఏం చేసావ్ ఏం తిన్నావ్
ఈరోజు ఎ ఎగ్ మేడం.
ఎగ్ తిన్నావా.
ఎగ్ కర్రీ
ఎగ్కర్రీయా మేము ఈరోజు మేం ఈ రోజ్ జు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశాను. చేసి చేసాను.
సూపర్ మేడం.
ఈవెనింగ్ మళ్ళీ ఏదన్న రైస్ ఉం ఆ ఏ క్లాస్ కెలచ్
మీనా రెడ్ ఏ రెడ్డి ఫౌండేషన్ వచ్చి ఒక్ ఒక క్లాస్కెల్తే వచ్చాను మేడం.
ఆ ఓకే దగ్గరేనా ఇంటి
ఏంటి ఇంట్లోనే మేడం ఆన్లైన్లో
ఆహా ఆన్లైన్లోనా ఇంట్లో నుంచేనా ఓకే ఆ బా చెప్తారా?
ఆ పర్లేదు పర్లేదు మేడం బానే చెప్తున్నారు.
మ్
ఆ ఆ ఆ ఆ
ఆ తర్వాత వాల్లేమన్నా జాబ్ ప్రొవైడ్ చేస్తారా?
ఆ వాళ్ళే మనక్ జాబ్ ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. ఏమో ఇంకా చూడాలి. అంటే ఇప్పుడు లేవ్ కదా మేడం.
అవును.
ఆ ఆఫీస్కెళ్ళి తీయాలి.
మ్
కానీ నాక్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ కావాలె
ఆ లేదు కొన్ని కొన్ని జాబ్స్ ఇస్తారు. వర్క్ ఫ్రం హోమ్ కూడాను అంటే అవసరాన్ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చూస్ చేసుకోవచ్చు వాళ్ళ కొన్ని అలాంటివి చేసుకుని వర్క్ ఫ్రమ్ ఉన్న జాబ్స్ చూసుకునే తీసుకోవాలి అలాంటప్పుడు వెళ్ళడం రావడం కష్ టం అయినప్పుడు అలాంటివి కూడ ఉంటాయి కొన్ని జాబ్స్
ఆ అవును మేడం ఉ కానీ కానీ ఏం చేద్దాం వర్క్ ఫ్రమ్ హోమ్స్ లేవు కదా.
మ్ లేదమ్మా కొన్ని ఉంటాయి. ఇది వాళ్ళే చూసి చేయమంటే చేస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారేమో కూడా అన్ వాల్
చూడాలీ ఇహి
హ్మ్ ఇంకేంటి మీర ఏమన్నా చేస్తరా ఉగాది గద ఏమన్న చేస్తార మీ ఇంట్లోను
ఎవ్వరేలేరు నీ నీ నేను మా నాన్నే ఉంటున్నాము ఇంట్లో మే చ్చ
అ ఆ హ్మ్ ఉగాది పచ్చడి చేస్తరా
అ ఉగాది పచ్చడి చేస్తాను కదా
హ్మ్ ఇంటెంట్ యస్
అందులో హ్మ్ చింత్ పండు ఉప్పు క అ ఉప్పు కారం మల్లీ ఏ మల్లీ అదే ఉహ్మ్ బా ఆ వ్యాపుూ వెతున్నార్ వ్యాపూ ఊ రెండు మామిడికాయ ముక్కలు
ఆ మామిడికాయ ముక్కలు చింతపండు యస్తరా చింతపండును బెల్లము
ఆ చింత పండు బెల్లం ఎస్తున్నారు ఆహ్ ఆ మరి అ ఆర్టీపండు ముక్కలు కూడ యస్
ఆ అవును మేం కూడ ఆర్టీ అ పండి కూడా వేస్తాం ఇవన్నీ కాకుండా అరటిపండు ముక్కలు కూడ ఎస్థమ్
ఏ ఎ ఎం ఎంగ కాదుందనే ఇదే ఇది సుహ
హ్మ్ యాడ ముక్కలు వేస్తారు ఇంకా కార్ కరం కూడ కావాలని అది పచ్చిమిర్చి కూడ యాస్తరు కారానికి హ్మ్ అన్ని టేస్ట్లు రావాలని
దే ఇస్తర న్ తెస్త
హ్మ్
హ్మ్
హ్మ్ ఎవరు వంట చేస్త నట్టు
ఉహ ఆ హ్ అవునా ఊర్లో పళ్ళు ద న బానే ఉంటది
ఎవరూ
అక్ ఆ ఈ అ ఏంతిన్నారు
హ్మ్ హలో
ఆ హలో చెప్పండి
ఆ ఆ ఇంకేంటి విషయాలు
హి ఈ హి ఇంకేం లేడ్ చెప్పాల్ మీరే
హ్మ్మ్
హ ని హ మీ మీరే చెపరే అనీ
హ్మ్ మీరేమనా ప సినిమాలయి టీవీలో అది చూస్తుంటావమ్మా
హ ఆ సిరిస్ చూస్తున్న సీరియల్ చూద్దాం దాని బదులు
సీరియల్స్ చూస్తావ సినిమాలై చూడవ
ఆది సినిమాలు గూడ చూతన్ మేడమ్
ఆ
అన్ని అన్ని చూస్తాం బలే
మ్ మ్ మ్ గేమ్స్ కూడ వస్తున్నాయి కదా ఇప్పుడు బాగా క్రికెట్ అది బాగా వస్తది కదా ఇప్పుడు
అవును కి కి క్రికెట్ మొన్న వల్ వరల్డ్ కప్ గెలిచాం కదా మనం
మ్ మనం మన వాళ్ళే గెలిచారు. చాలా బాగా ఆడారు వాళ్ళు
అవునా
మ్ మళ్ళీ ఇప్పుడు ఇరవై ఎన్ ది నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా టాటా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది.
అవును టాటా ఐపిఎల్ యా మీ మీ మీరే చూడాలి
ఆ...
హ్మ్ ఇన్ ఇంకా ఏంటి హలో
మ్ ఇంకేంటి విషయాలు అదే రేపు పండగ కదా రేపు ఉగాది గురించి కొంచెం ఏవో అవే పనులయిను ఈ వేళంతా ఇవి కొంచెం హడావిడి కొంచం బిజీ షెడ్యూల్ ఇవ్వాలంతాను బయటికెళ్ళి షాప్లో అయి సామాన్ రేపటిక్ కావల్సినయి తెచ్చుకుని
ఆ
పళ్ళు
ఇంకా ఇ ఈ ఇ-ఇ-ఇ ఇల్లుమ్మ స్వప్నం చేస్తే సరిపోతుంది కదా
ఆ అది ఎలాగా చేస్కున్నాము రెండ్ మూడ్ రోజుల్ నుంచి అయే ఆ ఇళ్లంతా క్లీనింగే సరిపోతుంది. చేసే ఒక రోజుక్ అవ్వద్ కదా అది అవన్నీ శుభ్రాలు చేస్కుంటాం అది
అది అది ఒక రోజు సరిపోతదా
అది అయన్నీ అయినయి శుభ్రాల్ అయినయి తర్వాత ఇప్పుడు సామాన్ తీస్కుని రేపు ఆ పొద్దున్నే పూజ్ చేస్కుని పచ్చడ చేస్కుంటాము. పచ్చడ చేసి దేవుడ్ దగ్గర పెట్టి పూజలోను అప్పుడు ఫలారం కూడా చేస్ పెట్టి ఆ ఆ అది పూజ అయిపోయాక అప్పుడు ఫస్ట్ ఏమి తినకుండా ముందు ప ఆ వేప్పు పచ్చడే తింటాం. రేపుటి రోజునే ఆ తర్వాతే ఏదో కా ఫీ తాగన టిఫిన్ తిన్నాను. ముందు వేప పు పచ్చడే తినాలంటారు.
ఓహో
ఆ అన్ని రుచులు ఉంటే సంవత్సరం అంతా కూడా అలాగ అన్ని రకాల అన్ని రకాలుగా ఉండాలి మన జీ లైఫ్ మన జీవితాలని అన్ని రకాలై మనకి కీ అనుభవాల్ ఉండాలన్నమాట అన్ని రుచుల్లాగా అందుకని అలా చేస్తారు. హ
హ్ ఇ ఇంకేం మేడం.
మ్ ఓకే చెప్పాలి.